అ హను రాతు హనుకరణకరణకర కదా
ఆ
హలో
హలో ఆ వినిపిస్తుంది
ఇంకా ఏం చెతుండ్రు
ఇన్
మళ్ళీ బ్రేక్ అయితాంది వాయిస్ ఎక్కడి పోయినావు హలో
లేను
ఉమ్ దివ్య ఏం లేదు నన్ను చంపేస్తాది ఆ
హలో
నీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఆ ఇప్పుడు క్లియర్
హలో
ఇప్పుడు క్లియర్
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
మళ్ళీ కాలజ్
పోదాం మండే రావా
మండే వస్త
ఒకసారి అడుగు ఆయనను కూడా కాదు ఎందుకో అవును ఉహు మండే నుంచి పోదాం ఆ అసైన్మెంట్స్ తీసుకోవాలి కదా మీరు కూడా
ఇంకా తీసుకోలే మీరు అహ
ఉమ్
క్లాస్ చెప్పి ఆ నేను రాయాలి హలో
ఎప్పుడూ ఒకే ఎలా సాలీనా సిధేశ్వర్ సిలబస్ అయిపోయిన్ ఉ అవే తీసుకోలేదు ఇన్
ఆహా
ఉ
ఆ రేపు స్టార్ట్ చేస్తా రేపు త్రీ కంప్లీట్ చేసేస్త ఇగ హా తీసుకున్నా
ఎప్పుడు
ప్చ్ నేను కాలేజీ పోలే హరి గాడు తీసుకొచ్చిండు నాకు
హరి ఎప్పుడు పోయిండు
హరీ నా
ఆ
హరి ఈరోజు పోయిండు వాళ్ళ డాడీ తోని
కాలేజ్కి
హాస్పిటల్ పోయి వచ్చిండ్రుగా అక్కడ నుంచే తీసుకొచ్చిండు
అవునా ఉహు ఉ ఎన్ని సిక్స్ ఆ త్రీనా సిక్స్ కదా
ఆ సిక్స్ అసైన్మెంట్ సిక్స్ ఉంటాయి గా
ఉహు మీరు ఫాస్ట్ ఉన్నారు ఉ ఉ మీరు చాలా ఫాస్ట్ ఉన్నారు అంటున్నా
హాహా మరి అంత ఏం లేదు వాడు తీసుకొచ్చిన వాడు రాయడు నేను రాసుకొని వానికి ఒక్కటి అన్నా రాసి ఇస్తా ఇగ
హాహా ఆ షి పాపం ఏమై
ఏమో స్కానింగ్ కి మళ్ళీ ట్వంటీ కి పిలిచిండ్రంట కదా
అవునా ఏమైందొ ఏమో పాపం
నాన్ దియా
ఉ యూకే నాన్ వెజ్ ఏయ్ తింటారు ఊకే చికెన్ చిక్ కేన్ హాహా తిన్నదు ఉ హుహు ఉంకా
హలో
పోయిండా మీ కొరుకు స్కూల్ కి
హా హాస్పిటల్ హాస్పిటల్ అంటే నా హాస్టల్ కే పంపించినాము గా
హాహా ఉహ్మ్ పంపించిన్ లా బానే పోయిండు ఏడవల పోనని
రేపు పిలుస్తాండడు నాకు ఫోన్ చేసి బాబాయ్ నువ్వు రా అంటుండు నువ్వు వస్తా అని చెప్పినావ్ గా రా అంటుండు
పో పాపం లోన్లీ ఫీల్ అవుతాడు మళ్లీ
ఆ నా దగ్గర రా.
ఊ ఊహు.
వాళ్ళు ఎక్కువ నాతోనే ఉంటుండే నాకేట్ అనిపిస్తుంది మస్ట్ ఎట్సిన మధ్యాహ్నం.
అవునా.
ఫోన్ చేసిండు.
ఆ.
బాబాయ్ ఏం చేస్తున్నావు అన్నాడు ఏం లేదురా ఖాళీగానే ఉన్నా అని చెప్పిన. వాడు ఒకటేసారి బాబాయ్ రేపు రాబాబాయ్ అండి నాకెట్ అనిపిచ్. చిన్నగా ఘోరం ఫుల్ ఏడ్చిన.
బాగుంది ఉ.
రేపు పోయి వస్తా రేపు వస్తారా నువ్్వ ఏం టెన్షన్ తీసుకోకు ఏడవకు అని చెప్పిన.
హ పోయిరా.
మ స్వర్ణగిరి పోలే.
ఊ.
స్వర్ణగిరి బ్యాక్ సైడ్.
ఆయన. ఉహు.
అక్కడ మైనార్టీ గురుకులు అది ఉందిగా. ముస్లిం వాళ్లది ఊ దాంట్లో.
హ.
మరి ఎగ్జామ్ ఎందుకు మంచిగా రాయాలి అట్లా హలాస్ట లో ఫోన్ అని చెప్పేటప్పుడు ఎగ్జామ్ మంచిగా రాయద్దు.
పోన్ అన్నాడా పోయిండా. పోతా అన్నాడా. అట్లనే ఉంటది ఫస్ట్ కానీ తర్వాత అలవాటు అయిద్లే.
ఆ
హ. తిరుగుడు ఉండదు ఏమి ఉండదు మంచిగా.
ఆ. అక్కడ బాగానే ఉంది కాగాని వాడు ఇన్ని రోజులు అంటే మాతో ఎక్కువ తిరిగేదిగ. బైక్ల మీద తిరిగేది సో ఫోన్ చూస్తుండేది ఇప్పుడు ఫోన్ ఉన్. ఉండదు బైక్ ఉండదు మొత్తం జైల్లో పడేసినట్టే అవుతుంది ఆయనకి.
ఇక్కడ ఉంటే మైడంతా డైవర్ట్. యితుది అక్కడ ఉండి ఓన్లీ స్టడీ ఏం ముచ్చర పెడదాని అంతే.
చెప్పినా ఆల్రెడీ నేను అరే నువ్వు ఇంటికాడుండి కొద్దిగా నేను చేయనప్పుడు నా. పక్కన వచ్చి జావుకోరా నువ్ బయట్. అట్లా తిరిగితే బండి మీద ని నిజంగానే హాస్టల్ వేస్తార అని చెప్పిన. వాడు వినిపించుకోలే మూవ్ అంటే ఈత కొట్ట న పోతా అంటాడు. మా డాడీ ఎనక బండిసుకొని చలో అంటడు. ఇక ఆయనన్ కూడా చెెలో అన్నారు హాస్టల్.
ఉ అంతే మరి.
అప్పుడు వింటే బాగున్డు.
హ ఉ. ఉహు. ఇంకా వస్తారా మండే నుంచి ఏం లేదు ఖాళీ
ఊహ్ చవుతలేరా
ఓ బుక్స్ ఉన్నాయి పక్క కానీ చవుతలేము ఎన్ని కాంపౌండ్ ఇంట్రస్ట్ ఎన్నడు స్టార్ట్ చేసినానుకున్నా మొన్న స్టార్ట్ చేసినా నేను
ఆహా
మొన్న టూ డేస్ ఏమో క్లాసులు ఉన్నాయి అప్పుడొకటి అప్పుడొకటి అప్పుడొకటి అయి అయిపోగానే ఇంకా ఒక థర్టీ క్వశ్చన్స్ ఏమో చేసినా గ అంతే
హ
రోజుకొక టెన్ను కూడా చేయట్లేను చి
ఆ
హ రేప్ మార్నింగ్ లేవాలే లేస్తదంటా నన లే బిర్యానీ లే కొద్ది మరి లేవు చదువుకోవాలి లేజ్ అంటావ్ చదువుకోల
మీరందరూ పడుకుంటే దివ్యలేసి చదువుతుందా
అవును లేస్తది నన్ను లే అంటది నాకు లే బుద్ది కదా అట్లే పడుకుంటా లేవలేదు అది కూడా అ ఏయ్టికి లేేసినట్టుంది ఇవాళ రేపు రోజు రోజు రేపటి నుంచి లేవాలి లేేపటి నుంచి లేవాలిని రోజు కానీ లేసింది లేదు ఏం లేదు ఘోరం అ మార్నింగ్ చదివితే మంచిగుంటదంట మా ఇంట అందుకే మార్నింగ్ చదవాలె ఉమ్ నువ్ లేస్తే మళ్ళీ ఫోన్ చేయి మోహన్ నువ్ చేసినావనుకో అమ్మ మోహన్ లేపిండని నేనే చదవబుద్ది అయితది
అమ్మా
ఉమ్
మొన్న చదివినవా పడకునావా మరి
ఏ చదివినా తర్వాతకి సెవంత టిఫిన్ చేసి వచ్చిన తర్వాత వడుకున్న ఒక వన్ అవర్ నే పడుకున్నా నిద్ద్ర వచ్చింది
ఆ
మధ్యాహ్నం పడుకుంటే అస్సలు నైట్ నిద్ర రాదు మళ్ళీ అ ఒక పెద్ద బాధ మళ్ళా నైట్ నిద్ర ఉమ్
ఆర్ఆర్బి గ్రేడ్ త్రీ టెక్నీషియన్ చేసుకోరా
సిక్స్ థౌసండ్ పోస్ట్లవ్వ
హా
ఏమో చేసుకోవలే
సిక్స్కి ఏమో ట్వంటీ కేమో లాస్ట్ అంటగా
అవునా ఏమో ఏమో దేం గురించో తెల్వదు ఏం తెల్దదు ఏం తెల్లదు
ఎక్కువ కాంపిటీషన్ ఉండవు వీటిని
చేసినవా నువ్వు
చేయలేదు చేయాలి
హ్మ్ ఊహూ
వామ్మో రేయ్
ఊహూ ఆర్ఆర్ బి ఎగ్జామ్ ఉంది అసలు ఏం చదవట్లే ఇంక మంచిగా పడుకుంటా నుంచి కంప్లీట్ అదే నువ్వే పెట్టినవ్ గా థర్డ్ నుంచి ట్వేంటీఫోర్ వరకు అనే గుర్ తు లేదు ఈ మంత్ లోనే అనుకుంటా ఈ మంతా వచ్చే మంతా
ఇది ఎస్ఎస్సి అది పెట్టినా కదా ఆర్ఆర్ బి ది
హ్మ్అవే హ్మ్ నువ్వు చేసినవా దానికి
మేబి చేయొచ్చు నేను చూడాలి ఒకసారి మరిచిపోయినా నేను
హూ హాహా
నేను రైల్వే చేసినను ఆల్రెడీ అన్ని
ఆ ప్రీవియస్ పేపర్స్ చూడాలి ఎట్లా ఉన్నాయో ఒక్కటి కూడా చూడలేదు ఎట్లా ఉన్నాయో ఏం రావు నాకైతే ఛీ బయమైతంది
వస్తాయి కానీ అటనే అంటావు నువ్వు ఇప్పుడు
హూ హూ ఏమి వచ్చు ఏం రాదు
ఆ ఓ
ఆ ఎగ్జామ్ హా మార్చిపోతానో ఏమో నేను అసలు వాటిని గురించే ఆలోచన లేదు నాకు అయిపోయినాయ కరెక్ట్ వేయి
ఫోన్ నెంబర్
ఊహు అవును ఎగ్జామ్ ఎప్పటి నుంచి అటువైపు మోహన్ ఒకసారి చూడు నాకు పెట్టినావ్ కదా
ఆ
అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి ఎగ్జామ్స్
దేనికి
వేరే దాంట్లో పోకు అదే ఆర్ఆర్ బి ఆర్ఆర్ బి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచో ఎప్పటి వరకు అని ఉన్నాయి కదా ఫోర్ డేస్ ముందు హాల్ టికెట్ వస్తదిగా
అవునవును
హ్మ్ నాలుగు లక్షలు ఇస్తానే ఆ లక్షలు కాదు ఇంటి పని అయింది హలో
థర్డ్ ఆగస్టు నుంచి ఉన్నాయిగా
ఆగస్ట్ లో ఆగస్ట్ లో ఉన్నాయి తా